హలో
హాయ్ అండి బాగున్నార
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి ఏం చెస్ స్తున్నరు కాలిగానే ఉన్నాం
ఉమ్ నేన్ పనిచేస్తున్నా ఆ అయింది సగం అయింది అయిందే ఉమ్ ఎట్లుంది మీ దగ్గర
ఆండి టీ తాగార
టీ తాగాలే తాగాలిగ
మ్
పని అయిపోయినంక మెల్లిగ సిక్స్ కట్ల తాగుతా
గంత లేటుగా తాగుతారా టీ
ఆ పిల్లలు ఆడుకుంటున్నారు కదా
ఆ
ఇప్పుడు ఫోర్ ఫోర్కీ ఒకసారి తాగుతాం మళ్ళా సిక్స్ ఒకసారి
ఆహా
ఉమ్ హెల్త్ కు మంచిది కాదులేగాని ఇగ తాగన్ తప్పట్లేదు
అవును మాతరికే ఈడకేని పొంగనే టీ తాగుతాం
ఉమ్
అయిందా మైండ్ రిలాక్స్ అయిత ఫ్రీ గా
ఉమ్
మైండు రిలాక్స్ అయిపోద్దిగా
ఆ రిలాక్స్ అవ్వుడేమో గానీ అదో లాగ అలవాటు
ఆ అవును ఇప్పుడెందంటే ఇప్పుడు మనం టీ తాగకపోతే ఇప్పుడు అ టీ తాగే టైంకి అవి ఏందో గుంజుతా ఉంటది నం టీ తాగ టీ తాగలా
ఉమ్ ఎట్లుంది మీ దగ్గర వాతావరణం వర్షం వచ్చేటట్టుందా.
అవును మబ్బు మబ్బులానే అనిపిస్తుంది ఈ రోజు ఎండ కొడుతుంది బానే కొడుతుంది. ఆ
వర్షంముందని చెప్తున్నారు వార్తలల్ల
అవునా
ఉమ్
ఎట కొట్టేది కొడుతుందీ మనము మాబ్ మబ్బ మబ్బ చేసింది పోతుంది మొన్న వాన్నొచ్చింది.
అవునా ఇక్కడైతే మబ్బు కోట్ కొట్టేనట్టే ఉంది కానీంక వాన రాలే వానొస్తే ఇప్పుడంతా మొక్కజొన్న ఖరాబ్ అయిపోద్ది
అవునవును ఏ కాలంలో ఆ కాలంలోనే రావాలి. ఎండాకాలంలో ఎండలు కొట్టాలి. వానకాలం ఒకటేసారి కానీ ఇబ్బందే
ఆ ఇప్పుడోచ్చే వానల్ని చెడు వానలు అంటారంటగా
అవునవును చెడు వానలు
ఉ ఉ కాకుంటే ఇప్పుడు అన్ని రైతులకు నష్టం జరుగుతది చాలా అటు ఆంధ్ర సైడ గిట ఉమ్ అరటి తోటలన్నీ నేలపాలైనై అటుసైడు ఆంధ్ర సైడో ఏమో హలో!
చెప్పండి.
ఆంధ్ర సైడేమో అవి కోయడానికి ఇంకోటె లేట్ అయితే కోసేవారంట అరటి తోటలో అన్ని ఇట్ల ఇరిగి ఇరిగి పడిపోయ్నయ్ గాలికి అన్ని ఇరిగిపోయ్నయ్
ఇప్పుడ్ ఎండకాలం బాగా గాల్ధుమ్ముల్ ఒస్తయ్ మళ్ళ చెడ్ డు వానలొస్తయ్ ఇప్పుడు ఏ మళ్ళ రేకులు కు రేకులన్ని ఏరు పోతే ఇనుప రేకులైనా అద మనం అది ఏమంట్రే లేనా ఎటే దుమ్మొచ్చిందనుకో రేకులన్ని ఇగ ఎక్కడెక్కడో పడ్తయ్ అదో బాద చిన్నపిల్లల్ డేంజర్ అయితరు ఇప్పుడు ముసల్ డేంజర్ అయ్తరు ఎన్న
వానకి హెల్త్ అది చెడు వానలకి పిల్లలకి జ్వరం తొందరొస్తదంట.
ఆ
మ్ ఒకొక్సారి చూడు కొన్ని వర్షాల్ ఒచ్చిపోతే ఇగ చాలా మంది పిల్లలకు కేసరి జరం రావడం. సర్ది లాంటిది కావడం ఇట్ల జరుగుతయ్ అంట.
అవునవును.
మ్ అవి గుడ వర్షం ఎఫెక్టే అని అంటరు.
ఏమాయే వర్షాల్ ఎక్కొచ్చిన గుడ మళ్ళీ ఏమంటరు వర్షం బాగ్ వచ్చిన గుడ ఏం పెద్ద గాల్ దుమో వర్షాల్ బాగొచ్చి కొట్టుకొ పోతర్ గదా మ్ కొట్కో పోయిన్లు. కొట్కవొయ్యి దాంట్లో చన్ పోయిన్లు చాలా వరకు చాలా మంది వానలకి
అంటే సముద్ర తీర ప్రాంతాలు వా వాళ్ళక్ ఈ
హ్
రిస్క్ వర్షాకాలంల
మొన్న వర్షాకాలం బారి
వాళ్ళసల్ వింటెగుడం అవి
హ్మ్ అలలు తెగి రాక రాక్ కపోకలు గుడ బంద్ ఐతయ్ గదా
మ్ రాకపోకల్ బంద్ అయితయి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకె మాక్ ఖమ్మంల లొ మొత్తం ఇండ్లు ఎట్ల కూల్పోయినయ్ అందర్
అవునవును అవును అన్ని సర్టిఫికేట్లన్ని మొత్తం తడిసినయ్ అన్ని డబ్బులు ఆగమైనయ్ అన్ని బియ్యమన్ న్ని నష్టమైనయ్ అన్నీ అయినయ్ కని గవర్నమెంట్ ఏం ఇచ్చిండు ఏం ఇయలే తక్వనే ఇచ్చి
ఒక పొయి కన్పియ్యదు.
అవునవును ముసలి వాళ్ళయితే ఇప్పుడు నడవలేని ఒళ్ళని ఇబ్బంది
మ్ ఆళ్ళకి గవర్నమెంట్ ఇట్లా అన్నం గిట్లా ఏలికాప్టర్ల ద్వారా పంపియ్యడం. కొంతమంది బాటిళ్లు డొనేట్ చేయడం అట్లా అనుకుంటర్ ఆ టైంలో
ఆ ఆదుకుంటర్లేగని ఒక్కరోజు రెండు రోజులు ఆదుకున్నంత మాత్రం ఇప్పడికి కావాలి కదా.
ఆ కాకుంటే ఆ టైంకు చూస్కుంటర్లే గని వాళ్ళు ఇ ల మనదే తప్పు అలా కట్టుకోవడం చెర్లు పూడ్పేసి ఇండ్లు కట్టుకుంటే వాటర్ అనేది ఎక్కడికేళ్తాయ్ అదె ప్లేస్కొస్తయ్ వర్షాల్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్లో ఎక్కువయ్యి ఆ ఇండ్లు కూలిపోవడం ఆట్ల జరిగింది
హ్మ్ అవును ఇళ్ళలో పోతే ఇప్పుడ్
హ్మ్
అరివినార్కి అంటే దాని వల్ల కూడా మనకి కార్బన్ ఆక్సైడ్ వస్తా మళ్ళ కచ్చితన వస్తాది అని ఉంది కాబట్టి నారు
కాలుష్యం అనేది పెరిగిపోది ఆడ ఆహ్ చెట్లు ఆ ఆక్సిజన్ మనకి ఇస్తయ్ కార్బన్డయాక్సైడ్ తీసుకుంటాయి కాబటి ఇప్పుడు మనం వాడే బండ్లు గాని కార్లు గాని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి అదే చెట్లు అడవులుంటే మనకి మంచీ మంచి వాతావరణం ఉంటది అదే చెట్లు నరికెస్తున్నాం కాబట్టి మొత్తం కలుషితమైన గాలి భూమి కూడా కాలుషతమేతాంది అంతా ప్లాస్టిక్ ఏస్తున్నాం ప్లాస్టిక్ అది భూమిలో కరిగిపో కుహు
కాబట్టి భూమి కూడా కాలుష్యం చేస్తునం మనమే
అవును ప్లాస్టిక్ కూడా కవర్లు కూడా ఆవులు తిని
ఊ మ్ పశువులకు కూడా హానియె చనిపోతున్నాయి మ్
కవర్లాంత్
ఉమ్ హు హు ఈ ఆడువులను నరికివేయడం వలన వర్షాలు సరైన టైం లో పడయ్
పడే టైం లో వర్షాల్ పడయ్ పడన్ ఇప్పుడు పంటలకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు పడ్డా వేస్ట్ వర్షం
పశులు తింటే అవి వైట్ గా మనకి ఏం తెలుస్తయ్ తెలియదు కదా అవి తిని చనిపోతా
హ్మ్
వర్షాలు
ఊ మ్
ఉమ్ అదే అక్క ఎండలు కూడా బాగా కొడుతున్నాయండి ఇప్పుడే ఇట్ల కొడ్తాంటే ఇప్పుడు మే ఏప్రిల్ ఎట్లా కొడతాయో ఏమో
అవును ఇప్పుడు మార్చలానే ఫుల్ కొడుతున్నాయి ఉషనోగ్రత్తలు పెరుగుతున్నాయి మ్ ఈ వర్ష ఈ ఎండకి పిల్లలు తట్టుకొనే తట్టుకోలేరు
హ్మ్ ఎక్కువ పిల్లలు వాటర్ తాపియాలి అంతే
మ్
ఎండాకాలంలో చలివేంద్రాలు అట్లా పెడ్తారు ఈ మనకి అంటే ఇట్లా జర్నీలు చేస్తారుగా బస్ స్టాండ్లలో గాని
మ చలివేంద్రాలు పెడతారు అ అది కూడా పెట్టడం వల్ల కూడా అది కూడ కూడా ఉన్నాయండి ఏంటంటే మనం దుపయితే ఎక్కడైనా
రెప వాటరు కాబట్టి అట్ల పెట్టడం వల్ల మంచిదే మల్లీ ప్రచారాలు ఉండవు ఏముండవు
ఆ
ఈ రోడ్లు వెడల్పని ఈ చెట్లన్ని నరుకుతున్నారా ఆ చెట్లు ఎన్ని సంవత్సరాల కాంచి ఉంటున్నాయో
నా
గా అంత పెద్దగా ఎదగాలంటే ఇంకా ఇవే
చాలాసా అవును ప పడుతది వాళ్ళ అవసరాల కోసం చె లను నరికేస్తారు
మ్ అంత పెద్ద పెద్ద చెట్లని నరికేస్తున్నారు మరీ చెట్లలను పెంచమంటారు కఠినంగా రూల్స్ తీసుకరారు
ఆ మళ్ళా వాళ్ళే రూల్స్ అంటారు ఎందుకంటే ఇప్పుడు మీరై చెట్లను నరికేస్తాలు దొంగతనంగా అట్లనే అనుకుం
మ్ మనం నరకేవాటికి పర్మిషన్ వల్లదీవాళ్ళు నారూకే వాటికి ఏం ఉండదు
అవునవును మ్
టేకుకర్రలు మనం నరుకుతే ఆ ఫైన్ ఎస్తేరు మనం ఇట్లా ఈ టేకు కర్రలు ఉంటాయిగా
అ ఉంటయ్ టేకు కర్రకి ఆయన లంచాలు తీసుకునేవీ తీసుకుంటా మన మళ్ళా కర్ర తీకునేది కర్ర తీసుకుంటారు మళ్ళా కొంతమంది వాళ్ళకి జీతాలు ఓచ్చేది కాక మల్లా మన దగ్గరగా చ్చు మల్ల లాగుతార్
అవును
ఇప్పుడు మీరు వాటర్ మిల్ తింటార ఎక్కువ మ్ మామిడికాయిలు తింటర ఎక్కువ ఎండాకాలం
వాటర్ మిల్లన్ అంటే అప్పుడేమో ఇట్లా కాయ ఇరవై రూపాలకు అట్లా ఇచ్చేది యాభై ముప్పై అట్లా ఇచ్చేది ఇప్పుడేమో కేజీల చొప్పున అం
అవును ఇప్పుడు కేజీలు ఎంత ఉంటా అంత కేజీ కేజీ కూడా అంత అనేది ఎంత ఉన్నది కొంచెం చిన్నగానే ఉ పిస్తాంది కేజీలు కూడా
కేజీ ఎంత ఓస్తది ఎంత ఉన్నది అది యాభై రూపాయలు అంట కేజీ
మ్
అలాంటే కష్టం కాకుంటే మా మ్యాంగోస్ అంటే ఇగ ఎక్కువ వస్తాయి కదా తక్కువ రేట్ ఉంటది తింటాం తింటాం లే కానీ ఇగ అంత అంత రేట్ పెట్టి కొనుక్కో
ఆ అదే ఓకే అండి థ్యాంక్ యూ